హలో
వినిపిస్తుందా
అడ ఏట
అనిపిస్తుందా
హలో తీర్థి సెకండ్స్ వరకి ఆ థర్టీ సెకండ్స్ వరకి
ఒకే ఒకే తిన్నావా అన్నం మరి ఇప్పుడు వినపడుతుందా మీ వాయిస్ సరిగా విన వినబడట్లేదు కొంచెం సిగ్నల్ వస్తుందో లేదో చూసుకో ఒకసారి
అ